ఆహ్.
హలో సిస్టర్.
ఎట్లున్నారండి బాగున్నారా.
ఆహ్ బడింది పడలేదా మీకు.
ఆహ్ అవునా. ఏం లేదు ఖాళీయే ఇట్లా టైం పాస్ కోసం వాకింగ్కి వచ్చినాం స్టేడియం కి. ఆహ్.
లేదు హలో.
అ మా ఇంటికి దగ్గరనే ఉంటుంది స్టేడియం నర్చవ వె హలో చెప్పండి హలో తిన్నా మధ్యాహ్నం మీరు తిన్నారా
హ పునా
ఏం కరండి
టమాటా మీ ఏం కే
మాది ఈ రోజు వెనకాయ కర్రీ
బెండకాయ బెండకాయ మీకు ఇష్టమా ఫేవరెట్ కర్రీ ఆ
ఆ ఫివరెట్ ఏం లేదు ఇక తినాలి కదా ఏదో ఒకటి అన్నట్టు అట్లా తినడం
ఇనాదిగా ఎద కొటి తడుమండి మన్న
అంటే కూరగాయ ఏదో ఒకటి తింటతూ ఉంటాం కదా అట్లా ర మన ఆ ఏంటి
ఫేవరెట్ అన్నప్పుడు కాదు అంటే ఇపోయడానికి
ఫేవరెట్ ఇం అదు
హ దాన్ని మీరు మా
ఇంకా సంబ లో ఏం చేశారు ఎట్లా గడిచిపో సా మరు
సోమవార్లో
ఇక హలో
సమ్మర్ లో మీరు జాబ్ చేస్తారా
ఏం జాబ్ లేదండి నేను ఇంటి దగ్గరనే హౌస్ వైఫ్
ఇంటి దగ్గరనే తిని పడుకోవడం డైలీ
తిని వాడుకోడ వీకేం ప్రాబ్లం అన్న ప్రాబ్లమ్ ఏమైన్నా ఉన్నాయి కదా నేను తినివాడుకుంటే
ప్రాబ్లం ఏం లేదుహా చెప్తున్నా
స చెప్ప మీరేం చేసారు మరి సమ్మర్ లో మీరు కూడా తిినవాకపోవడం అనా
తని అసలు తని అంత టైమ్ ఉండ తెలు స మాకు
అంటే ఏమి పనిేస్తారు అంతగా నువు తినడానికి టైం లేమంతగా
వర్క్ ఉండ మాకు కూరంగా
ఎవర్కు
బిజీ అంటే ఏ వర్క్ అయినా ఏమిండదు అన్నీ ప్రతి ఒక్క పని ఉండది మాకు
అంటే మీరు అ ప్రెసిడెంట్లు అక్కడ ఫీల్ అవుతారు అంత బిజీగా ఉండి పని చేస్తే అంత
ఏ లే
ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతున్నారా అండి మీరు
ప్రిసిడెంట్ కాదు చాలా హెవీ వర్క్స్ ఉంది మాట స్డ
అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుకుంటుంటారా ఏం డ్రైవ్ చేస్తారు
ట్రాక్టర్
ఓ నీకు నపడం వచ్చా ఏవత్ర అంటే మీరు చదవరు ఓన్లీ వ్యవసాయం చేసుకుంటూనే ఉంటారంట
స్టడీ స్టడి యే ఫోర్ సిక్స్టీ మార్క్స్ ఫస్ట్ ఆ టెన్త్ లో కాదు ఇంటర్ లో
ఇంటర్ లో ఫోర్ సిక్స్టీయా అండి అంటే ఏ గ్రూపు ఎంపీసి ఫోర్ సిక్స్టీ అంటే బానే వ
స్టడీస్ గోరంగా స్టడీ స్టడీయే
ఎంపీసి అంటే ఏంటండి నాక్ తెల్వదు చెప్తారా మీరు
ఎంపిసి మీనింగ్
ఆ
అంటే ఎంపీసి మీనింగ్ కావాలా మీకు ఎంపీసి తీసుకొని ఏం కోర్స్ చేస్తారనే కావాలా
ఎంపీసి మీనింగ్ గావాలి ఎంపీసీ తీసుకొని మీరు ఏం చేస్తారనేది కూడా కావాలి
ఏమ్ అంటే ఏమ్మో నాకి తెల్వదు
ఇకం ఎంపీసి మీనింగ్ తెలిలేగాని మీరు ఏం పి సి తీసుకొని చేస్తారా
ఎంపీసి అంటే మ్యాథమెటిక్స్
ఉ ఇంకా
ఏం అంటే మాథమెటిక్స్
పి
ఏంటి నాకు తెలియదు మీరు చెప్పండి
చదువుకున్నది మీరండి మీ గ్రూపు మీ తెరవకపోతే ఎట్ల
ఏదో అందరు తీసుకోమన్నారు మీర్
అన్ మీష్ తెలివనిది ఎట్ల చదువుతాన్లు మరి మీరు మీకు అన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయి మళ్ళీ
ఇప్పుడు అ సబ్జెక్ట్ ఏది అది అది ఏ అనుము ముఖ్యం కాదు మన వాళ వచ్చిన సబ్జెక్ట్ చదువుడు రాసుడు అంతే
అంటే బట్టి విధానమా మొత్తం
బట్టి సిస్టమ్ ఏదైనా మార్క్స్ వచ్చినాయా లేదా అదే చూస్తారు ఇంట్లో పేరెంట్స్ అర్ధమవుతుందా
అర్థం అయితుంది దూడుం మా సిస్టర్ మరి మీకెట్ల తెల్సు
అట్లా క్యాజువల్ గా చెప్పినా మీరు ఉండదని మీరు చెప్పిళు
అవునా నెన్ లే రివర్స్ ఎష్న నేన్ ఇద్దరం కలిసి అట్లా వాకింగ్ వచ్చినాయి ఈవినింగ్ టైమ్లో
మీ సిస్టర్ వాకింగ్ చేస్తాంద కుర్సుంద
చెత్తాంది త బ యెట్లండి వాకింగ్ చేయ గ్రౌండ్కి వచ్చిందే వాకింగ్ చేయడానికి చేయకుండా కూర్చుంటార
అంటే మీరిద్దరు ఒక దగ్గరనే ఉంటారా అన్న
లైక్ ఒక దగ్గరే ఏముండ అండి ఇకతే సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్ అయిపోవడానికి వచ్చింది టైం పాస్ కోసం మా ఇంటికి ఓచ్చింది
హ్మ్ అట్ల నేన్ అడుగుతుంది వాకింగ్ అని అంటలేను
హ్మ్ అట్లనా
తడు
మా సారు ప్రైవేట్ జాబ్ చేస్తారండి
అంత వల్లే ఇస్తర సాలరీ సాలరీ
సాలరీ వన్ ల్యాక్ ఏం కాదండి
టెన్ ల్యాక్స్
ఆ టెన్ ల్యాక్స్
టెన్ ల్యాక్సా మంత్లీ
అవును
ఏ ఏం జాబు
ఫైనాన్స్ లో చేస్తాడు లోన్లుస్తడు అందరికి ముగ్గవల్న లోనూ చెప్పేను కొన్ని మనిషి పెడతలేను ఇంకా కొన్ చేపటికి వాడేయను ఒకే అండి పిస్ పీస్ మరేదండి ప్రూఫ్ పెట్టాలండి ఏదన్న ఒకటి
ప్రూఫ్
మీరేం జాబ్ జెస్తర ల్యాండ్ ఉన్నద అన్నారుగా అవి పెడతారా బాగా డాక్యుమెంట్స్
అ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇన్ పుట్టిన్ బ్యాంక్
ఎప్పుడండి వయ్య
ఎందుకు ల్యాండ్ బార్డ్ డాక్యుమెంట్స్ ఎందుకు అంటున్నా
ప్రూఫ్స్ లేంది ఎట్ల ఇస్తారండి మానీ
ప్రూఫ్ అంటె ఏం కావాలి ఇప్పుడు
ఆ
ల్యాండ్ డాక్యుమెంట్స్ తప్తే వేరే ఏం తీసుకోరా
ఆ అంటే జాబ్ చేస్తూన్నట్టు అదైన ఉండాలే
మనకు జాబ్ లేదు కాబట్టి ల్యాండా ల్యాండ్ కూడ లేదు
ఆ మరి ఇంకా రా ఇయ్యారు మరి
మీ హస్బెండ్ ని పెట్టామని రాదు
ఎం పెట్టమంటరు మాది ఎట్ల పెడతామండి మేము
ఏం గాదు నేను కడతాన్ అమౌంట్ నమ్మకా లేద నా మీద మీకు
మీరెవరో తెలివరు మనిషిమ్మా మీద మాకు నమ్మకం ఎట్ల ఉంటది
ఇప్పుడు మాట్లాడదల్లా
మాట్లాడితే నమ్మకపోతదా అండి
రాదా అని ఒక మనిషికి ఒక మనిషికి ఒక మాటల తోటి
మాటలతోటి రాదండి మాటలతోటి నమ్మిచ్చి మోసాలు చెత్తరు కదా ఏహే మన జరి జరుగుతనే తెలుస్తద ఆ బయట వెయ్యి జరగట్లేవా చూడట్లేదా
ఎప్పుడైనా మనక్ జంతన్ నీస్తదండి బైట జరిగేటేయని మనం చెప్
ఉ ఓ రాను
అంటే మీక్ అంటే మీక్ జగినట్టుంది ఈ మీ లెక్క చూస్తే
ఉమ్ మాకేం మోసాలిట్ల జరగలేదండి అబద్ధాలు చెప్పే వాళ్ ఉన్నార ఆ అబద్దాలమ్ బట్టే వాళ్ ఎట్లాంటోళ్ దేలుస్తది గదా
ఔనా
ఔవును
నే మీర్ అబద్ధాలు జెప్ తర ఉహ్
క్యాండు మరిమ్ బ్ ఇంటర్ ఐపేన్ తర్తా ఇంకేం చేస్తారండి
ఇంటర్ ఐపెందిగా మాద్ ఆల్ రేడీ
అదే ఐపెంది గా నెక్స్ట్ ఏంటి దంటున్నా
ఇంట రైపై బీటెక్ గూడా ఐపేయ్ నాం
హబ్ బీటెక్ ఐపై కంప్లీట్ ఐది వ్యవసాయం జెస్ సున్నారా ఎందుకంటే బీటెక్ ల సప్లిల్ ఏమన్న ఉన్నయ మీకు
జాబ్ వేకెన్సీ లేదు చేద్దాంమంటే సాల్ రీ బరాబర్ ఓస్
ఎంతేస్పేక్స్ జేస్తున్నారు సాల్ రీ
సాల్ రి నేను వన్ ల్యాకే కోయేస్ జేస్తవ్ ట్వంటీ థౌసెండ్ టెన్ థౌసెండ్ ఫిఫ్ టీన్ థౌసేన్ ను నొస్తన్ అందుకే జెస్తలేను
స్టాట్టింగ్ అంతే ఉంటంది కదా మీక్ స్టాట్టింగ్ వన్ ల్యాక్ ఇస్తారాండి ట్వంటీ థౌసెండ్ థర్టీ అట్ల ఇస్తరు
మాక్ ఇక్కడ వేసాయమ్ చేసుకునేదే మంతి మంత్లీ వన్ ల్యాక్ ఓస్ తెగ నేన్ జాబ్ జేయుడు ఎందుకిగా
అన్ అంటే వేవ్ సాయం జేస్తే మంత్లీ మంత్లీ వస్తది మీక్ ఇంకామ్ ఎట్లోస్తదండి ఏం పండిస్ న్నార్ కాలంటే మాగూడా చెప్పండి మేమ్ గూడా ఏసుకుంటమ్
డైరి ఫామ్ మాది
ఇందుకే ఓ డైరీ ఫామ్ ఆ అంటే
అంటే ఇపుడు గేదె లా
ఉమ్
అందుకేదేస్సన్ జాబ్ వేకన్సి ఎస్తాలెన్ ఇగ
ఏ ఓ అంటే బర్లేకోవొచ్చి అక్కడ జేయడానికి మీరే వేకెన్సీ ఇత్తరా
ఉమ్ మీ కావాలంటే మీర్ రావ్వొచ్చు
మాక్ అంత ఇంట్రెస్ట్ లేదండి అట్లాంటి జేయ్ డానికి సర్ లేతే మంచి హ్ హ్ ఓ వంటే మీర్ మీర్ రిచ్ అన్నట్టున్నది కదండి మరి లోన్ అడుగూతాలు మళ్ళా
ఆహా ఇంకా డైరీ ఫామ్ డెవలప్ జేసే ఉన్నది ఇంకా బర్లని ఇంకేగ్ గేదెలన్ దేవాల అందుకే మిమ్మల్ అడుగూతున్నా ఇంకా ఏమైనా లోన్స్ ఓస్తయా అని
తూ వేకెన్సీ కోసం మన్ చేయ్ డానికి వర్గ్ జేయ్ డానికి వర్కర్స్ గావాలంటున్నారా
ఆల్రెడీ ఉన్నాయండి కానీ ప్చ్ ఇంకా హెక్ హెవీ క్వాలిటీదేవాలా వేరే కైడ్ నుంచి ఇప్పుడు మనం ముర్రా హర్యానా జాతిదేవాలి వాటికి లోన్ గావాలే మనకి తప్పకుండా ఎందుకంటే వాటికి వావ్ ఒక గేదెకే టూ ల్యాక్స్ త్రి ల్యాక్స్ ఉంటాయ్ అట్లా
ఆ హ విటవి ఎక్కడ వేరే ప్లేస్లలో ఉంటాయ్ కదా మరి ఇక్కడ మీ దగ్గర బ్రతుకు అంత దూ అదే అక్కడేక్కడియ మరి మీ దగ్గర బ్రతుకుతయ అందరివి
బ్రతుకుతాయి టెంపరేచర్ మెయింటైన్ చేస్తామంనట్టు మేము ఇక్కడ
ఆవ్నా
షెడ్ షెడ్ టెంపరేచర్ షెడ్ మా ఇప్పుడు మన హౌజ్ లక్కనే ఉంటుంది సేమ్ అలా టెంపరేజర్ టైప్ ఉంటది మొత్తం షెడర్ వేస్తాం తీస్తాం దాంట్లో అన్ని టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తాం
నో మ్యామ్
కొద్ది రోజులే మెయింటేన్ చేస్తం అట్ల కూడా ఎక్కువ రోజులు ఎం ఎం ఎయ్యం కొద్ది రోజుల తర్వాత వాటికి అలవాటు అయ్ మళ్ళా సేమ్ మన గేధలెక్కనే ఉండే
ఆ
అట్లా ఒకటేసారి అనేది తీస్తే వాటి
అబ్బబ్బ వెళ్ళాలి తి అవునా
లోనేం అవసరం లేదు మి ముందు తర్లే ఐనం
సరే అండి మరి
సరే అండి మళ్ళ ఎప్పుడు చేస్తరు కాల్
చేస్తా తర్వాత
న
నేను ఒకసారి కాల్ చేసిన వీడికి చేస్తే ఏం అంటుండు తెల్సా